హలో
హలో నమస్కారమండి
ఆ నమస్కారమండి చెప్పండి
ఈ రోజు చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడదామండి
ఓకే అండి చెప్పండి
అప్పుడు చిన్న నాటి జ్ఞాపకాలు గురించి గుర్తు చేసుకుంటూ ఉంటే చిన్నప్పుడు ఎక్కువగా సాయంకాలం టైమ్ లో ఎక్కువ బయట ఆడుకునే వాళ్ళమంటే కానీ ఇప్పుడు మొబైల్స్ కే అటక్ట్ అయిపోయి ఎక్కువగా మొబైల్స్ చూడడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఆటలకి ఎక్కువగా టైం స్పెండ్ చేసే వాళ్ళము చిన్నప్పుడు చెప్తారా అండి మీరు
అవునండి అయితే ఇంక చిన్ననాటి జ్ఞాపకాలు అంటే ఇంకా చెప్పలేమండి ఇంకా జ్ఞాపకాలనేది మనం కు తిరిగి రాని రోజులండి ఎందుకు అంటే ఆ జ్ఞాపకాలు అనేది ఇప్పటి రోజుల్లో లేనే లేవు. అప్పుల్లో అప్పల్లో అనేది ఒక్క టీవీ అనేది ఒక వారం ఒక వారంలో ఒక రోజు మాత్రమే టీ వీ అనేది చూసే వాళ్ళము అంటే ఒక మూవీ అనేది సండే అనేది మాత్రమే వస్తుండే ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవన్ మూవీస్ వస్తూనే ఉన్నాయి అంటే చిన్ననాటి జ్ఞాపకాలు అనేది టెక్నాలజీని అంత ఆ ఆ నశింపజేస్తున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు సో ఏంది అంటే చిన్నప్పుడు ఉండే ఆ తీయటి జ్ఞాపకాలనేది ఈ రోజుల్లో అంతరించిపోయాయి అని చెప్ చెప్పాలనుకుంటున్నా మీకు సో ఈ దీని వల్ల ఏంటి అంటే మనకు మనతో పాటు ఆ జ్ఞాపకాలు అనేది మన పిల్లలతో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకు అనిపిస్తుంది ఒకవేళ మనం చెప్పా చెప్పామనుకోండి మరి అప్పుడు అప్పటిలాగా ఇప్పుడెన్దుకు లేదు అన్నట్టనిపిస్తుంది గాని వాళ్ళు ఫోన్లు పట్టుకో ఉండి ఉంటారా వాళ్ళు కూడా ఫోన్లు పట్టుకొని ఉంటారు ఆ మాట అలా అడుగుతారు గాని
మనం కూడా ఇప్పుడు చిన్న పిల్లలే కాదండి వయసుతో సంబంధం లేకుండా ఆ మొబైల్ ఫోన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇంకా పిల్లలకు కూడా వాళ్ళు కూడా చూస్తున్నప్పుడు మనం కూడా చూడాలి కదా అన్న ఆలోచ వచ్చిన వాళ్ళలో కూడా ఉంటుందనమాట అందుకే పెద్ద వాళ్ళు చూడకుండా ఉంటే పిల్లలు చూడకుండా ఉంటారు ఇప్పుడు వయస్తో సంబంధం లేకుండా మొబైల్ని యూజ్ చేస్తూనే ఉన్నారు చిన్నప్పుడయితే మంచిగా గేమ్స్ ఆడుకునే వాళ్ళము తొక్కుడు బిల్లా ఎక్కువగా తొక్కుడు బిల్లా అలాంటి గేమ్స్ అనేటివి ఖోఖో కబడ్డీ గేమ్స్ బాగా అట్రాక్ట్ అయి పోయే వాళ్ళము ఆడుకునే వాళ్ళమనమాట
అవునండి ఇంకా ఇంకా మాకు చిన్నప్పుడు గుర్తు చేసుకుంటేనండి కరెంట్ ఎప్పుడు పోతుందా ఎప్పుడు పోయి బయట ఆడుకోవాలా ఆ మట్టిలో ఆడుకోవడము అక్కడ పిట్టగూడ్లు వేసుకోవడము ఆ అలాంటి ఎంతో అ ఎంతో జ్ఞాపకాలు అనేది ఉంటాయండి అంటే ఇంకా కరెంట్ అనేది ఎప్పుడు పోతుందా ఆ సమ్మర్లో ఎక్కువగా కరెంట్ పోతుంది కదండి చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు అలాంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఏంది అంటే అంటే అందరు ఇంట్లలో జనరేటర్ వాడుకోవడము అలాంటివన్నీ చేస్తున్నారు అప్పుడు అలాంటి ఏం లేదండి నాచురల్గా ఉంటుండే కరెంటట్ పోతుండే అందరు బయట అడుగు అరుగు మీద కూర్చొని మాటలు ఆడుకుంటూ పాటలు పాడుకు కుంట ఇంకా అంత్యక్షరీలు మంచిగా కథలు చెప్పుకుంటూ ఇంకా ఆ కాలంలో కూడా ఆ పడుకునేటప్పుడు కథలు చెప్తేనే పడుకునే స్టేజ్కు ఉండే చిన్నప్పుడు ఆ ఆ జ్ఞాపకాలు అనేది ఇం మర్చిపోలేనివండి చెప్పండి
అవునండి నాకు మీరు ఇంకా చెప్తూ ఉంటే ఆ పాయింట్ ఎప్పుడు చె పాలన్న ఉత్సాహం మీలో
చెప్పండి
ఎక్కుతుందని ఆ ఆ పాయింట్ ఎప్పుడు చెప్పాలని అంటే మీకు ఆ చిన్ననాటి నా జ్ఞాపకాల గుర్తుకొచ్చేసినయ్
అవునాండి చెప్పండి
మీరు చెప్పినట్టే టెక్నాలజీ నిజంగానే అలా డెవలప్ అయినది కాబట్టి నిరంతరంగా మూవీస్ వస్తూనే ఉంటాయి అప్పుడైతే ఆ చిత్రాలహరి కోసం వన్డే వస్తుండే దాని కోసం వెయిట్ చేస్త చూ ఉండే వాళ్ళం అనమాట ఆ ఇంకా
ఇంకా ఆ కాలంలో అండి కొన్ని కొన్ని ఒకటే సీరియల్ వచ్చేది ఇంకా ఒకటే సీరియల్ వచ్చేది ఇంకా అదేంటి అంటే మోగ్లీ సీరియల సీరియల్ టైప్ లో వచ్చేది మోగ్లీ అనేది అది ఓన్లీ సండే ఒక వన్ అవర్ వచ్చేది అది దాని కోసం ఒక వ ఒక వారం మొత్తం వెయిట్ చేసి ఆ ఆదివారం రోజు మాత్రమే ఆ సీరియల్ని చూ చూడడానికి వేచి ఉండే వాళ్ళము చిన్నప్పుడు అలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు అంటే అలా వెయిటింగ్ చేయడంలో కూడా ఆనందం అనేది ఉంటుంది అంటే రేపు సండే ఆ సీరియల్ చూడొచ్చు అనేది మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఇప్పుడు ఆ ఏ టైమ్ లో పెట్టాలన్నా ఆ టైం లో ఏ యాప్ లో పెట్టాలన్నా ఆ యాప్ లో ఎప్పుడు కావాలన్నా అప్పుడు చూసు కోచ్చు ఈరోజు అప్పుడు ఏంది అంటే సండే వెళ్ళిపోయిందంటే ఇంక మళ్ళీ అది రాదు చూడలేము ఏమయిందో అనే టెన్షన్ అనేది ఉంటుండే కాకపోతే ఇప్పుడు ఇప్పుడు చూసినా ఏ ఎప్పుడన్నా చూసుకోవచ్చు అని మన్న టెక్నాలజీ అనేది అయిపోయింది కదండి
అవునండి అలా అన్ని ఉండే వరకి వాల్యూ తెలిదు అన్నమాట అప్పుడు కొద్ది సేపైనా సరే దానికోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా సన్ ఆదివారం రోజు వచ్చిందంటే ఇంకా ఆటల్లో మునిగిపోయే వాళ్ళం అసలుకి ఇంకా ఇన్గా సైకిల్స్ ని తీసుకొని అప్పుడు రెంట్కి ఇచ్చేవాళ్ళు కదండి అలా సాయకల్ నీ తీస్ కొని వన్ అవర్ కి టూ రూపీస్ వన్ రూపీ అలా ఫైవ్ రూపీ రుపీస్ అట్లా రెంటుకి తీసుకొని వన్ అవర్ ఎలా గడిచిపోయేదో కూడా తెలియదు అసలుకి అంత సమయం స్పీడ్గా గడిచిపోయేది అప్పుడే వన్ అవర్ అయిపోయిందా అన్నట్టు ఆటల్లో మునిగి తేలే వాళ్ళం అండి అప్పటి కాలంలో అయితే
అవునండి మీరు అన్నట్టు డెఫినెట్ గా నండి ఆదివారం వచ్చిందంటే ఆ ఆదివారం ఎలా గడిచిపోయిందో కూడా తెలవదు మళ్ళీ మా మండే అయ్యిందంటే మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలి అలాంటివి అంటే సండే అనేది అన్ త త్వరగా అనేది గడిచిపోతుంది మీరు అన్నట్టు అంటే సైకిల్స్ కూడా ఎన్ తా సైకిల్స్ తొక్కడం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేము ఎందుకు అంటే మనకు ఆ సైకిల్ వచ్చినప్పుడు మనమే తొక్కుతున్నాం అన్నంత ఫీలింగ్ అనేది చెప్ అదొకటి చెప్పలేంది అంటే మనం ఆ సైకిల్ ని తొక్కడమూ అవన్నీ కూడా మనకు ఒక చిన్ననాటి జ్ఞాపకాలుగా ఉంటుంది అయితే ఇంకొకటి చిన్ననాటి జ్ఞాపకాలను నేన్ మ్మితో నేను ఒకటి షేర్ చేసుకోవాల అనుకుంటున్నా అండి తీ మనకు వ వన్ వర్షాకాలం వచ్చింది అంటే మా ఇంట్లో మా అమ్మా మిర్చీలు చేసేదండి అవి ఎంత్ ఎంత టేస్టీగా ఉండేవంటే అంత టేస్టీగా ఉండేవండి అవి గుర్తు పెట్టుకుంటుంది అంటే అంటే వర్షాకాలం వర్షం వచ్చింది అం టే అట్లా మిర్చీలు వేసుకొని తినడమూ అలాంటివి అన్నీ కూడా ఒక నేను మంచి జ్ఞాపకంగా అనేది ఎట్నా ఉంటుందండి మేమైతే మేమైతే చిన్నగా ఉన్నప్పుడు అలా ఎంజాయ్ చేసాం మీరు చెప్పండి
మేము అయితే వర్షాకాలం వచ్చిందంటే పేపర్లతో పడవలను తయారు చేసి అలా అలా వాటర్ లోకి వేసి ఎవరిది ముందు కెళ్తుంది అలా చూస్తుండే వాళ్ళము అంటే అట్లా తిండివి హలో
ఆ చెప్పండి
పీకేసినా
మీరు అందుకోసమే చాలా బక్కగా ఉండేటట్టున్నారండి
అలా ఏం లేదు
తుందండీ
అలా సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళం అన్మాట ఇక ముందు ఎవరిది పడవ వెళ్ళిపోతుంది ఏందో అని ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉండే వాళ్ళ అన్మాట
ఉం
ఇంకా మీరేమన్నా చెప్తారా అండి
ఇంకా ఇంకానే చిన్ననాటి జ్ఞాపకాలు అంట టే ఇంకా మా ఇంటి పైనా ఒకటీ జామ చెట్టు ఉండేదండి ఆ జామ చెట్టు మాది కాదు పక్ క్క వాళ్ళింటి వాళ్ళది అదీ ఆ చెట్టు అనేది వాలింట్లో ఉండేది పండ్ల అనేది మా ఇంటి మీద పడేది అవీ అవి తీసుకొనీ ఆ తెంపుకొని తినడం అనేది ఒక మెమొరీ అండి చిన్న ఉన్నప్పుడు అదేంటిదో ఏమో వే పక్క వాళ్ళ ఇంటి చెట్లూ మీద ఉండే పండ్ల అనేది చాలా టేస్టీగా ఉంటుండే అప్పుడు ఆ కాలంలా అంటే అది మామి జామకాయలు చాలా టేస్టీగా ఉండేవండి అవి కూడా పండ్లు ఇంత మంచి లావుగా ఉండేసింది ఎంతో మంచిగా ఉండే ఓ టేస్ట్ తీయ ఉండేటివి అవి ఇంకా చిన్నప్పుడు చెప్పలేని ఆనందాన్ని ఇస్తుండే అవి గుర్తు చేసుకుంటాను ఆ మెమోరీస్
ఉం అవునండి
ఆ
అవునండి మనము డబ్బులతో కొనే వాటి కన్నా ఎక్కువగా ఇంగ ఎ పండ్లు ఎమో గాని జామ పండ్లు ఎక్కువ ఎక్కువగా దొంగతనం చేసే వాళ్ళం అవే మనకు టేస్టీగా అనిపించేవి మళ్ళీ బయట దొరికేవి డబ్బులతో కొనుక్కునేవి అంత టేస్టీగా ఉండక పోయేవి దొంగతనం చేసా మామి ఆ జామ చెట్ల దగ్గర జామపళ్ళు తీసుకుంటేనీ అవి టేస్టీగా అనిపిస్తాయంండి ఇంకొకటి పీచ్మిఠాయి కానీ అలాంటి ఎక్కువగా వచ్చేవి అవి నాకు బాగా ఇష్టం ఉండేది అండి
అవునండి. ఇంకా స్కూల్స్ ముందలో గూడా స్కూల్స్ అప్పుడు స్కూల్స్ లో ముందల అప్పుడు ఆ కాలలా ముందు జామకాయలు బెట్టుకొని పిప్పర్ మంట్లు అవి ఇవి అని అన్ని బెట్టు కొన్ని లైన్ గా కూర్చునే వాళ్ళు అవి దిసుకొని తినడము అనేది ఉంటుండే. అదే నాకు చిన్న ఉన్నప్పుడు మెయిన్ గా చెప్పాలి అంటే ఆ నేను మా ఫ్రెండ్స్ తో కాకుండా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకునేదాన్నంటా ఎక్కువ
ఉహుహ్ అవునా అండి.
ఆ అవన్నీ గుర్తు ఏసుకుంటే చాలా మంద్ ఓ తీ స్వీట్ మెమరీస్ గా మెర్చోండి.
పద్దతిని చూస్తే మీ అక్కగారు చా మీ అక్కయ్య గారు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఉన్నారండి అందుకనే మిమ్మల్నిమ్ ఒక ఫ్రెండ్లీగా మంచిగా చూసుకునేదన్నమాట ఆమె మంచితనము గొప్పతనము అది ఆ మాట మీరు చెప్తున్నారంటే
ఆ మ మంచితనమే కా అండి నేను కూడా ఒప్పుకుంటున్నా కాకపోతే అలా ఉండేది అంటే ఎవరైనా చిన్నవాళ్ళు ఉ మా ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా ఉంటారు కదా అండి.
అవునండి టైమ్ చూస్తారండి.
ఆ ధన్యవాదాలండి ఓకే ధన్యవాదాలండి.